చెప్ర ఇంకేంటి
చెప్పాలి మీరే ఇంక
బోరు కొట్టదా నీకు ఇంట్లో ఒక్కదానివి
ఉంటరు చెల్లి ఉంటది ఆఫ్టర్నూన్ స్కూల్ అయిపోయింది వచ్చింది పడుకున్నరు వాళ్ళు
ఆహా
హ
టీవి ఉందా
ఆ టివి మొబైల్ మిషిన్ కూడా ఉంది అప్పుడప్పుడు కుడుతా అచ్చు
మల్టీ టాలెన్టెడ్ అయితే
కుడ్ బయటి వాళ్ళయి కూడా కుడుతా మమ్మీ కు ట్టేది ఇంతకు ముందు
అవునా
కుట్టడం స్టార్ట్ చేసినప్పటి నుండి మమ్మీ కుట్టట్లే
ఆహా
ఉమ్
వస్తాయా మంచిగా అయితే గిరాక మంచిగ అయితదా
వస్తది
ఉ
ఆ నాకే బద్దకం వచ్చి నేనే కుట్టాను అప్పుడప్పుడు అంటే కుట్టి తీసుకెళ్లరు కానీ అమౌంట్ తొందరగా పేడ్ చెయ్యరు
ఆహా ఏవ్ ఇస్త్ వన్ మంత్ క్ కోసారిస్ స్తారా ఏంది వన్ మంత్ అట్లా అయినాకిస్తారా
ఇయ్యరైనా ఇవ్వరు
ఆ
మ్మ్ అందుకోసమే నేను అంత ఇంట్రెస్ట్ చూపెట్టా ఎవరు అమౌంట్ ఇస్తే వాళ్ళయి కుట్టి ఇచ్చేస్తా
ఆహా
మళ్ళీ అర్జెంట్ అంటారు నైట్ ఇస్తారు మార్నింగ్ కావాలని అంటారు
అంత అర్జెంట్ ఎవరు కుడతారు అర్జెంట్ అయితే డబ్బులు పెంచాలింక
పెంచుతాం గానీ ఇగ దగ్గరి వాళ్ళకు డైలీ పొద్దున్న లేస్తే వాళ్ళ ఫేస్ చూస్తాం అట్లా తీసుకోలేం కదా ఎవరో తెలియని వాళ్ళుంటే ఇగ చెప్ ప్పి తీసుకోవచ్చు ఇంకా ఏమనా అంటే ఇక్కడనే ఉన్నాం కదా ఈయమ్మా ఎటెళ్ళిపోతాం అనంటారు
ఆ మా ఇంటి సైడ్ అయితే ఏమంటారు అర్జెంట్ ఉంటే ఇంకా ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ చెప్తారు
ఇక్కడ కూడా తీసుకుంటారు బయట తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చిండనుకో తీసుకుంటాం ఇగ ఇక్కడ లోకల్ వాళ్ళెవరన్నా ఉంటే ఇగ తీసుకోలేం వాళ్ళు మళ్ళీ బేరం ఆడతారు
ఆ అవును
చెప్పిన దాంట్లో డిస్కౌంట్ చేస్తారింకా వాళ్ళని ఏం చెప్పలేమింక వాళ్ళేం అంటే జస్ట్ కుట్డడమే కదా అనేసి అంటారు కుట్టే వాళ్ళకి తెల్సు ఏం ఇలా చెయ్యడం అవన్నీ పీసులు పీసులు చేసి దాన్ని అన్ని జాయిన్ చేసి అదంతా కుట్టే వరకు కష్టం కలుగుతుంది.
ఆడు మనకు కూడా థ్రెడ్స్ అవి ఇవి కూడా పడతాయి కదా మన క్ నీడిల్స్ అవేమన్నా తక్కువ ఉంటాయా మనకు
కొ ఈ ఎయిటీన్ ఉంటడి తది థ్రెడ్ ఎయిట్ రూపిస్ పిస్
ఎయిట్ రుపీస్ టెన్ రూపీస్ కూడా ఉంటాయి. ఇంకా ఆయిల్ పడుతాది.
తొందరనేవై ఇది అనేసి నండి కొంచెం రేట్ తీసుకుంటా కంపెనీ చూసి తీసుకుంటా త్రెడ్ లో కూడా ఉంటాయి త్రీ రూపీస్ నుండి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ రుపీస్ తీసుకు కుంటానే స్పైడర్ బాగుంటది అది త్రెడ్ తెగదు అనేసి ఇంగో అమ్మా కర్చ అవి ఇవి దాన్ని క ఖర్చులుంటాయి మళ్ళీ ఈ డిజైన్ అంటారు. ఆ డిజైన్ అంటారు. ఆ డిజైన్ కి తగ్గట్టు అమౌంట్ కూడా పెట్టరు ఇది యూట్యూబ్ ఉంది ఆ యూట్యూబ్ లో చూస్త స్తరు తీసుకొస్తారు. ఇన్స్టా
ఆ ఈ డిజైన్ ఇట్లే గుట్టాలి ఆ ఇట్లనే కావాలి మాకు అని అంటారు. మళ్ళా ఇట్లనే కావాలని ఫోటో రిఫరెన్స్ ఆ ఆ
ఆ
ఇంకా శారీస్ కి అవి కూడా చేస్ తవా
ఆ ఆ
సారిస్ కి అవేస్
శారీస్ ఒకే ఒక్క నిమిషం
ఆ
ఓటీపీ ఓటీపీ ఓ అన్నయ్యో ఓటీప ఓటీపస్తద్ నాద సరే నేను ఒకటి ఫైవ్ మినిట్స్ తర్వాత నీకు ఫోన్ మాయ ఎవరు మాయ నాకాదంతా తెలవదు నేన్ ఫోన్ పే చేస్తా హలో
ఆ ఏమైంది ఆర్డర్ అచ్చిందా
ఆహ్
ఆహా
హ్మ్
ఉహు ఇంకేమొచ్చు హ్యాండ్ క్రాఫ్ట్స్ వచ్చా ఏమైనా చేస్తావా ఒ బోరు కొట్టినప్పుడు
హ్యాండ్ అంటే చిన్న చిన్నగ చేస్తా మరి ఏమ అంత పెద్ద పెద్దగా రావు
ఉహుమ్ ఉం అయినా దానికి కావాల్సినవి కొనాలంటే అసలు ఏడ దొర్కుతయో
మా దగ్గర ఉంటది పప్పెట్ షాబ్స్ ఉండవ్
ఆహా
ఆ షాప్స్ కెళ్తె అన్నీ దొరుకుతాయి ఏం గావాలో అన్నీ
ఆహా
కానీ ఇంకా బయటికి అంటే కొంచెం ఎక్కువ రేట్ ఉంటుది అంతే డిఫరెంట్ కానీ అద్ దొరుకుతాయి కాబట్టి తీసుకోవాల్సి వస్తుంది అవే
ఉం థ్రెడ్ బ్యాంగిల్స్ ఒక అప్పుడు ఫుల్ ట్రెండ్ అయినాయి
ఆ ఆ
షేన్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎ యూజ్ చేయట్లేదు అసలు మనుషులు
కానీ ఇప్పుడు అవే నడుస్తున్నాయి కదా అందరూ అవే చూ
ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొత్త కొత్త బ్యాంగిల్స్ యూజ్ చేస్తున్నారు
ఆ అవేం మో మ్యాటిన్ బ్యాంగిల్స్ ఉ అదేద్ సంథింగ్ బ్యాంగిల్ అవైతే హండ్రెడ్ రూపీస్ డజన్ వన్ ట్వంటీ దసరాకి అయితే న మొత్తాం బ్యాంగిల్స్ అయినాయి ఫోర్ ఫిఫ్ తర్పిస్
కాశ్మీర్ బ్యాంగిల్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి్
ఆ
అయి త్రీ హండ్రెడ్ అంట
ఏ ఏ వరు వస్తుకునే ఉన్నాయి అ తీసుకునే వాళ్ళు ఉంటే ఏవేో ఒక ఇగట్
ఫస్ట్ రీల్స్ లో ట్రెండ్ చేస్త సారు ఆయి పోయిందిగ అంత అకంటదిగ
ఒకరిని చూసి ఒకరు
ముందా చార్నా బ్యాంగిల్స్ ట్రెండ్ అయినయి చూడు
అవునవును చార్మిన బంగిల్స్ ఆవి టూ బ్యాంగిల్స్ వన్ ఫిఫ్టీ అంట కదా
వన్ ఫిఫ్టీ కాదు త్రీ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ యో
అ హ్యాండ్ మేడ్ బ్యాంగల్ స్
ఆ హ్యాండ్ బే హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ అందులో చూసి మేం పోయినాం ఆ ఫోర్ ఫిఫ్టీ అన్నారు కొంతమంది అయితే ఒక్కటి త్రీ హండ్రెడ్ అన్నారు షాక్ మేము అక్కడ కొచ్చిలోపు పోతున్నాయంట
అవి పగిలిపోతేయి కదా
ఆ హ్యాండ్ మేడ్ కదా ఎసే పని ఉంటాయి అది జస్ట్ ఇట్లా కింద పడితే చాలు
అయిపోయి పగల వదు
ఆ ఏవైనా కలర్ కూడా చేతులకు అంటుతుంది
వస్తాయి అవి హ్యాండ్ మేడ్ బ్యాంగల్స్ హ ఎంత ట్వంటీ రూపీస్కి చేల్తారు
ఆహ్ హ ఆ వాళ్లు చేతికి వేస్ పోతారుగా ఆ చేతులకి వేసిపోతారుగా కొన్ని అవే బాగుంటాయి
హమ్
డోలో ముచ్చట్ని అవి గట్టిగా ఉంటాయి
అవును
హమ్
ఏ ఇక్కడ రేట్ అక్కడ మ్ ఇగో స్వీట్ షాప్స్ కి నా షాపింగ్ మాల్ కి డిఫరెంట్ ఎట్లా అది కూడా అంతే ఇంకా
అంతే ఏమో ఇక ఒకటి కొంటే ఇంకా అందరు అదే మ్
న్నీ ఇగ రెంట్ అవన్నీ యాడ్ చేసి జగన్ ఎక్కువ పెడతారు ఇతను ఎమో తక్కువ చేస్తారు
ఆ
అలా ఉంటది
ఆ
మ్
అంటే ఒకరు చూసి ఇంకొకరు కొనడం అంతే
ఇగ అంతే అది అ
ఇప్పుడు ఆ
అదేమంటారు ఆడ వాళ్ళ అలవాటు
ఆ యూనిక్ ఉండాలని చూడాలెవరైనా గానీ అందరు కొంటున్నారని మనం
అ నాకు కూడా అలా నచ్చదు అందరితో పాటు గుంపులో గోవింద నచ్చదు
ఆ
ఒకరు తీసుకున్నారంటే అది ఇంకొకరు ఒకరు చూసి ఒకరు తీసుకోవద్దు ఉంటే ఒకరి దగ్గరనే ఉండాలి లేదండి ఎం లేదు నేను మాక్సిమం అయితే ప్రజెంట్ దొరక దగ్గర ఉండనివి మాత్ మాత్రమే తీసుకుంటా అయిదో వాడి దగ్గరుంటే అందరు తీసుకుంటారు
అవును ఈవెన్ దేంట్లోన్న ఆర్డర్ పెట్టాలన్నా అదే అయితది ఇగ
ఇంకదే ఇంకేమంటే వాళ్ళు ఏసుకుంటే వ్వాల్ల ని చూసి మనం వేసుకున్నట్టు అనిపిస్తది అనేసి వెయ్య బుద్ధి కూడా కాదు
ఆ మ్ అదేదో యూనిఫామ్ లెక్కుంటది నే ఇంకా
ఉ కొందరై తే డ్రెస్ కోడ్ లాగా అందరు సేమ్ తీసుకుంటరు
అ
విలేజ్ వాళ్ళందరు గ ట్లనే చేస్తరు ఒక్కరెవరైనా తీసుకున్నారంటే మొత్తం డ్రెస్